హలో
బాగున్నావా మధు
బాగున్న ప్రెస్సను బాండవా
బానమ్మా తిన్నావా
ఉ తిన్నాను తిన్నావా
తిన్న ఏం జేస్తునావ్
ఏ చు
ఆఫీస్ పోలేద ఈ రోజు
నీకు ఎగ్జామ్ లేదా
ఆ
నీకే ఎగ్జామ్ లేదా
మాకా ఉందిన్నాయి మూడు మూడు ఎగ్జామ్లు అయిపోయినాయి మిడ్ ఇంకా ఒకటింది ఈనా నాలుగు రోజులు హాలిడేస్ ఉన్నాయి మళ్లీ
ఇంకా మూడు ఉన్నాయా
ఉమ్
ఎప్పుడొస్తావు ఇంటికి
నేనా లాస్ట్ సేమ్ అయిపోయినాక ఏప్రిల్ సెవెన్ అయిపోతాది ఎప్పుడు ఏప్రిల్ ఎయిట్ అట్టా అస్తా
హ్మ్ అమ్మకి చింటూకి డాడీకి అందరికి కీ కాల్ చేసావా
హ్ హ్ తిన్నావా ఏం తిన్నావ్
మీ మమ్మీ వెరైటీగా అన్ని చేసింది రసము పప్పు పండ్లు తాలింపు
హు
అన్నీ చేసింది
తాతోళ్ళకు బట్టలు పెట్టినారు కదా
ఆ అవును
ఎందుకీ పండక్కే పేడతారు
నాక్ కూడా తెలిదు ప్రెస్సీ
హ్మ్ మామూలుగా అందరు సంక్రాంతి పెట్టుకుంటారంట
ఏం లేదు ఉగాది మనం ఎప్పుడు ఉగాదికే కదా పెట్ మన పక్క అందరు ఉగాది కేగద పెడతారు
ఉమ్ మన పక్కా ఇంద ఇలా పక్క అంతా సంక్రాంతి పేట్టుకుంటారాంట పెద్ద పండగ్
ఉహ్
హ
నువ్ గుడిక్బోలెద
పోలేదు అసలు స్నానమే చేయలేదు అక్క
మీ మమ్మీకి తెలిసిందనుకో మళ్ళీ తిట్టిచుకుంటావ్
హ్ ఆ తిడతాది మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కాల్ చేస్తున్నావా
ఎవరికిీ చేయలేదు నువ్వే ఫస్ట్
అవునా
హ్మ్
హ్మ్
ఇంకా
చెప్పాలి నువ్ గీ గీసాచి తెచ్చుకున్నావా తెచ్చుకోవాల ప్రెస్సీ నా దా అమౌంట్ లే ఎంత డబ్బులు అయితుందా థర్టీ థౌసండ్ ఏమో అంతా అయితుందా ఉహ్ అందకే పోట్లే
అమ్మ దగ్గర డబ్బులు లేవా
అవునవును హ్మ్
ఉహ్
ఉగాదికి బట్టలు కొనుకున్నారా మనం కొనుక్కోలా తున్నాం అంటే ఉగా అవును ఉగాదే గా మన ముస్లిమ్స్ ఎవరు ఇంటి ముందల లేరా
ఎవ్వరు లేరు ప్రెస్సీ బిర్యానీ ఇచ్చేక్కూడా అవును మ హాస్టల్ పి జి ఒళ్ళు ముస్లిమ్స్ ఓళ్లే కదా
అవును చేస్తారో లేదో కూడా తెలియదు బిర్యానీ
సాటర్డే కదా
హ్మ్ తినేస్తావ తినన్ సాలు కదా తినను మూయ ఇంగ మోన్నతి చెప్పలే తల్లి ఇంక ఏముందక్క అమ్మమ్మో లకు పోన్ చేసినవా అమ్మమ్మకు చేస్తే ఆ అమ్మమ్మకు మరిది తమ్ము తాతనైతాడు ఎవరు కూసున్న తాత కాకుండా ఇంకో తాతకు గుర్తున్నాడా పొట్టిగా ఆ ఆ పక్కోలో వాళ్ళ కొడుకు చచ్చిపోయినాడ మనకెంత ప అంతే ఆక్సిడెంట్ అయితుంటై మీకేడ తెలుసు అమ్మమ్మ చెప్పింది క తను
ఎయిటీన్ ఇయర్స్ అంటా
చింటు గాడ్ ఫోన్ చేసినాడా
చేసినడు అద్దం తిట్టిచ్చు కున్నాడు
ఉ
ఉమ్
ఏమేం వంటలు చేసున్నము పప్పు రసం రసము అలింపు హుమ్ వడలు చిగుడ్లు ఏమేమి ఫస్ట్ ఎట్ల చేసినారు పూజా భోజనే అన్ని సర్దినా డంకుల్ ది ఐపెంద ఈ రోజు ఉ సద్ది
అన్ని ఎత్తేసం బట్టలు ఉతికేసిన పాత్రలు కడిగేసి ఊడ్చేసి తోచేసి
ఉ నితోని చెప్పి మళ్ళ అమ్మవి
సరుకుల్ అన్ని తీసుకోచ్చుకుంటే నేను ఆళ్ళకు బట్టలు అరేసి వచ్చి స్నానం చేస్తానే క్లాత్ తుడిచేయండి మళ్ళ వంటలన్ వో
వంటలు చేతి కదా అమ్మ నువ్వా
ఇద్దరము కలిసి చే అమ్మ పా ఉడకబెట్టేసి తీర్గవతబెట్టి నాన ఎర్రగడ్డలన్నీ నేనే తిరగ
నేనే తిరాబ్ ఉ నేనువోను మళ్ళ అన్ని పెట్టే పెట్టి ఫోర్ చే ఉమ్ ఆరేసి ఉ
చెప్పినా వాళ్ళకి ఈ సారన్నా కష్టాలు లేక్
లేక్పోతే మల చప్ద్ తాతకు మళ్ళ ఎప్పుడు బొయ్యేది అమ్మ నువ్వు నే బో మమ్మీ ఒకతె ఉమ్ మా కాలేజీ లో గ్యాస్ అయిపోయి ఇండ్లనే హాస్టల్లో వాళ్ళకి నాలుగు రోజులు లీవ్లు ఇచ్చినారు కాలేజ్ కి కొనలేదు రెండు వేలు పెట్టీ కొన్నారు ఫస్ట్ ట
ఊమ్
మళ్ళా కొనలేక ఎప్పడిన్లకని పంపి చేేశా
అవునా మలీ పీజీల్లో
ఆ పీజిల్లో పీజిల్లో ఏం ఆయన చేస్తా అన్న డబ్బులు కట్టుకోవాలి
చేస్తాండ్రా
ఉహం
ఊమ్ పోయ్ పయ్న్ జయిచ్చలే
ఇగొ
అంటే ఇట్లా బెూరులో కాదు కాబట్టి బెంగళూరులోనే పోయ్ పోయ్న్ జేస్తాండ్రంతా
ఆ
ప్లేస్ ఉంటుంది కదా చేసేకి
హ్మ్ ఉంది ఇడ అంటే పొయిబెట్టేకి లేదు గ్యాసె దెచ్చి రోజు వంటలు చేస్తాండ్రు అది ఎప్పుడ అయిపోతుందో వీళ్ళ ఎప్పుడు ఇంటికి ఉంటారో తెలియదు
అవునా
ఊమ్
ఎట్ల చేప్తే ఆట్లా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఫైనల్వి
ఎగ్జామ్స్ ఉండయి వాళ్ళే లేదా మీకు ఏ సెమ్స్ సెమ్ సెమ్ము జరగతాంది అదే మెయిన్ ఎక్జామ్స్
ఫస్ట్ ఇయర్వా
ఆ ఫస్ట్ ఇయర్ ఎంత ల్యాగ్ తెలుసా పిపిటి
ఇంట్లోనే ఉన్నావా ఇంకాప్పుడు ఇంకా మూడేండ్లు చదివేది
ఆ పావని ఫోన్ చేసిందా పావని ఫోన్ చేసిందిగా మొన్న చీర కట్టుకొన్నదింటనే ఫోటోలు ఒచ్చయ
ఫోటోలు పెట్టుమే అంటే పెడతా అనింది పెట్టాల
హ్మ్
హ్మ్ చేసింది ఇంతకముందు కూడా
హ్మ్
హ్మ్
ఇంకా మొన్న మంజు అడిగింది నన్నే
అవును ఫస్ట్ నాకు చేసింది
చ పెట్టినారంటే ననన్ని ఎవరు చెప్పినారంటే కావ్య అనింది అని అనింది మరి ఇవి ఎవరు చెప్ మరి నన్ను అడగకూడదా అంటే వాళ్ళ పెద్దమ్మల వేరే మాట్లాడితే ఇంగ వదిలేషినాను అని చెప్పిందనే
హ్మ్
ఫోన్ చేసి చెప్పింది మొబైల్ పెట్టేటుకుంటే అంటే పెట్టుకోండి మీ బావ కూడా టెన్ టెన్ తౌసండ్ ఇస్తాడంట మళ్ళా ఇప్పుడేద్దంట మళ్ళ ఉన్నప్పుడుంట ఇయ్య హ్మ్ అని చెప్పింది
హ్మ్
ఆ
ఉ అమ్మాగానే
అమ్మా మనకు వద్దులేమ మనం ఎందుకు తీసుకుంటామో అని అశక్తి మనం తీసుకున్నా ఎప్పు ఇచ్చినాయి చెప్పనా మాట అన్నా అన్నాడు కదమ్మా అని
అ
ఉ
అవునులే అనింది మీ అమ్మా
ఆపస్తాన్ లె ఎందుకు ఇడ
ఏమి
ఉండే వాడు కాబట్టి
మంచోడే ప్రశ్ శాపవిన్
ఉ
చెడ్డోఎందే అయిన్నీ ఎ అంత పెట్టాడు అంత చెయడు గదా ప్రసి ఎందుకు జేయాలా హాస్పిటల్ అంత ఎప్పు ఆ బాయ్ చూపిస్తాడు మ్
రమ్ రంజాన్ గూడా సర్ కి వీళ్ళు కాదు కదా సన్డే అయినా
ఆ
రంజాన్ కి
ఆ
ఉన్నింటయి ముస్లింస్లన్న అందరూ పెటి మనఊర్లో
అవునుంటా మాత్రం అయినా సాటర్డే
సండేది సండే
మ్ సాయంత్రం ఇచ్చింటే సండే తినం
ఎ
ఉ గాయత్రి
ఇగా గాయత్రి వాళ్ళ అమ్మోలు
టెన్ మిన్ట్స్ అయిపోయిందంట మెసేజ్
ఓకే సరే అక్క ఉంటా బాయ్
బాయ్
మ్